మ
ఏం చేస్తున్నరండి ఏం లేదండి నేను కాలేజ్కి వెళ్ళడానికి రెడీ అవుతున్నా
టిప్పిన్ చేసారండి
అవునండి ఇంకా మా మమ్మీ చెయ్యలేదు టిఫిన్ కాసేపు అయినాక తింటాం
ఆ మీ స్కూలో చిన్నప్పుడు ఎక్కడ ఏ స్కూల్ లో చదువు కున్నారండి ఫస్ట్ ఒకటి నుండి రెండు ఒకటి నుండి ఏడో తరగతి దాకా ఏ స్కూల్లో చదివారండి
ఒక్క నిమిషం ఆగండి ఒక్క నిమిషం నేను
అయితే మీరు ఏ స్కూల్ లో చేదువుకున్నారని
స్కూల్ దా అండి అది చిన్నప్పుడు నేను గవర్నమెంట్ స్కూల్ లో చదువుకున్నాను అ అండి
ఆ స్టడీ బాగా చెప్పేదా అండి అక్కడ
అవునండి స్టడీ బానే ఉండది కానీ లెక్చరర్స్ కొంచెం టీచర్స్ ఉంటారు కదా వాళ్ళు సరిగ్గా రాకపోయేది అప్పుడప్పుడు
అదే అక్కడ మీకు పండగలు అంటే ఎవి చాలా బాగా ఇష్టం అండి
నాకు ఆ దసరా పండుగ దీపావళి పండుగ ఇంకా గణేష్ చతుర్థి ఇవి చాలా ఇష్టం అండి
మీ ఇంట్లో ప్రత్యేకత గురించి ఎలా చేస్తారండి
మా ఇంట్లో పొద్దున గణేష్ పండుగ రోజు మా డాడీ గణేషునిది చిన్న విగ్రహం తీసుకొని వస్తాారంండి దాని తర్వాత మా మమ్మీ పొద్దున్నే ఐదిటికి లేసి ఇల్లంతా కడుగుతాది తర్వా తా ఇంటి పని బయట పని చేసిన తర్వాత దేవుణి దేవుని గది దీని మంచిగా అలంకరించి దేవుని గాది శుభ్రం చేసి గణేషునికి సంబంధించిన పూలు పత్రి అవన్నీ సమర్పిస్తాం దేవునికి ఈ మమ్మీ పొద్దున్నే లేసి అన్ని వంటకాలు చేస్తది పిండి వంటకాలు గణేషునికి ఇష్టమైనవి పులిహోరా దద్దోజనం ఇంకా ఉండ్రాలు ఇవన్నీ చేస్తది చేసిన తర్వాత పూజ చే సి గణేషునికి సమర్పించిన తర్వా త మేమ అందరం కలిసి భోంచేస్తాం
అదే గణేషనికి పెట్టేటి అన్ని రక కళ ఆకులు ఉంటాయి కదండి అవన్నీ తీసుకచ్చి పెడతారా ఏమేమి ఉం టాయండి మీకేమన్నా చెప్తారా మా మమ్మి వాళ్ళు చెప్తారా వాటి వల్ల ప్రయోజనాలు ఏంటి ఏంది అనేది
అవునండి అవి ఆ మనకు ప్రకృతి నుంచి వచ్చేవి కాబట్టి దాని ద్వారా మనము ఆరోగ్యకరంగా ఉంటాం అవి వాసన పీల్చడం ద్వారా లేకపోతే వాటిస్ పర్షా ద్వారాని అప్పుడప్పుడు మా మమ్మీ చెప్తదండి
ఓకే అండి ఇంకా బతుకమ్మ పండుగ ఏమేం సెలబ్రేషన్ చేస్తారంండి
బతుకమ్మ పండుగ తొమ్మిది రోజులు చేస్తామండి ఆ బతకమ్మ పంండగప్పుడు నవరాత్రులలో దుర్గామాతను కూడా పోల్చుకుంటాం రకరకాల పూలు తెచ్చి మా మమ్మీ బతుకమ్మని పేరుస్తుది చిన్న బతుకమ్మ పెద్ద బతుకమ్మ రెండు ఉంటాయి మా మమ్మీ పెద్ద బతుక కమ్మని పేరుస్తుంది చిన్న బతుకమ్మని నేను పేరుస్తానండి
దానికిేమన్నా అమ్మవారు అలంకరణ ఏమన్నా చేస్తారా అండి
అవునండి బతుకమ్మకి అమ్మవారిది ప్రతిమ పెట్టి దానికి నగలు అవి అలంకరించి కూడా చేస్తది
చాలా బాగా జరుగుతుందా అండి మీ ఊర్లో ఆ పండగ
అవును చాలా బాగా జరుగుతది
ఉంటారా లేకుంటే ఎక్కడన్నా ఇట్లా చెరువు గట్టు అలాంటి కాడికి వెళ్తారా
లేదు మా కాలనీలోనే ఆడుకుంటాం
ఉమ్ అందరు కలిసి కాలనీ కాలనీలో ఆడుకుంటార్ మన ఫ్రై జిలు గిట్లా అలాం టి ఏమన్నా అరేంజ్ చేసుకుంటరా
ఉమ్ అవును మా మమ్మీ కొంచెం సోషల్ వర్క్ లో ఉంది అయితే మా మమ్మీ అట్లా చేస్తా అండి ట్రై చేస్తారు అట్లా
ఇంకా నీకేమన్నా చిన్నప్పుడు బెస్ట్ ఫ్రెండ్ ఎవరు ఉన్నారండి మీకు చిన్నప్పుడు మీరి ఇప్పుడు ఏ క్లాస్ అండి
ఇప్పుడు నేను చదువుతున్నా అండి
అదే చిన్నప్పుడు బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారా నీకెవరన్నా
నాకు బెస్ట్ ఫ్రెండ్ లేరండి
లేరా ఆ నాకైతే చిన్నప్పుడు మాకోక ఫ్రెండ్ ఉండేది ఆ ఎవరంటే మా అమ్మ వాళ్ళ ఊళ్ళో ఉన్న అప్పుడు మాకు ఒక పది పదిహేను మంది ఫ్రెండ్స్ ఉండేవాళ్ళం అందులో చాలా బెస్ట్ ఫ్రెండ్ అంటే సరోజ్ జా అనే అమ్మాయి బాగా బెస్ట్ ఫ్రెండ్ ఉండేది మేము చాలా వరకు
ఆ
మంచిగా అన్ని అంన్ అన్ని అంటే ఆ చిన్నప్పటియి చిన్నప్పటి స్వీట్ మెమోరీస్ ఉంటాయి కదా అండి అవి చాలా బాగుంటాయి కదా అయితే మాకు సంక్రాంత్రి పండుగ అనేది వచ్చేది తెలుసు కదండి అయితే సంక్రాంత్రి పండకి ఇంటి ముందటి ముగ్గుల పోటి రంగవెల్లి అలంకరించుకుంటాం కదా అ అయితే ఆ టైమ్ లో మా ఇంటి ముందు ఇద్దరి మా ఫ్రెండ్స్ కి ఇద్దరికి ఎదురెదురు ఇండ్లు ఉండేవి అయితే దానివల్ల ఆ ముగ్గుల కాంపిటిషన్ గా ఫస్ట్ నేను ముగ్గులేసి కలర్లు నింపినప్పుడు కొంచెం ఆ ముగ్గు ఆమె సైడ్ పోతే ఆమె ఏం చేసేదంటే వాటర్ పోసేసి మళ్ళీ ఆమె ముగ్గు వేసుకునేది అన్నట్టు అలా వేస్తే నా ముగ్గు ఖరాబ్ చేసిందని నేను కూడా మళ్ళీ వాటర్రేసి నేనేసేది అట్లా అంటే అప్పటి చిన్నప్పటి స్వీట్ మెమోరీస్ అలా ఉండేది ది ఇప్పుడు సంక్రాంత్రి పండుక్కి కూడా మంచిగా అన్ని రకాల పిండి వంటలు చేసుకొని ఒకరికొకరు అంటే ఒకరింటికొకరు ఇచ్చుకుంటూ మొత్తం అంటే అప్పటి కల్చర్కి ఇప్పటి కల్చ రుకు తేడా ఉంది కదండి అప్పుడు అందరికి మేము పిండి వంటలు అన్ని రకాల పిండి వంటలు తీసుకెళ్ళి పక్క వాళ్ళకి ఇచ్చేది ఇలా ఇస్తే వాళ్ళు ఏం చేసేది మళ్ళీ మనకు వాళ్ళ ఇంట్లో చేసినఅన్ని మనకు రుచి చూపించ చ్చడానికి మనకు తీసుకొచ్చి ఇచ్చేది కానీ ఇప్పుడు అలాంటి కల్చర్ లేదు ఎవరింట్లో వాళ్ళే చేసుకుంటున్నారు మీరు కూడా అలాగే చేస్తారా అండి చేసి ఎవరికన్నా ఇస్తారా పిండి వంటలు సంక్రాంత్రి పండగ
డి అవును మా వాడలో అందరికి పంచుతాం అండి
అన్ని రకాలు చేసుకుంటరండి
అవునండి
ఆ ఇప్పుడు ఇట్లా పిక్నికి అంటారు చూడండి అట్లా ఎప్పుడన్న వెళ్తారా అండి ఆ
లేదండి నేను ఎక్కువ వెళ్ళను కొంచం ఎక్కువ నేను ఇంట్లోనే ఉంటానండి బయట ఇంటికెల్లాన్ నేను
అట్ల బయటికి వెళ్తే కూడా బయటి ప్రకృతి వల్ల కూడ మంచిగ ఉంటది కదా ఆట్లాటప్పుడప్పుడు వెళ్ళాలి మళ్ళీ మొన్న మహిళ దినోత్సవం మచ్చింది కదండి అప్పుడేమన్నా చేసారా సెలబ్రేషన్స్
లేదండి నేనెక్కడికి వెళ్ళలేదండి నేను ఆ రోజు ఇంట్లోనే ఉన్నానండి
మి మామ్మీ వాళ్ళు వెళ్ళార
ఆ మా మమ్మీ వాళ్ళు వెళ్ళారంండి బయటికి
ఆ ప్రోగ్రామ్స్ కాని ఇవి చేశార అస్సలు మహిళా దినోత్సవం అనేది ఎలా జరుపుకుంటారు ఎందుక అనేది ఏమన్నా ఐడియా ఉందా అండి
ఆ కొంచం ఐడియ ఉందండి మహిళ దినోత్సవమనేది ఇది మార్చ్ ఎనిమిదిన ఎనిమిది రోజు జరుపుకుంటారు మన మహిళలు మన జీవితంలో ఎంతో గొప్ప స్థానం పోషిస్తారు లైక్ పొద్దున్న లేసినప్పటి నుంచి సాయంత్రం వరకు వాళ్ లేకపోతే ఇల్లనేది గడవనే గడవదు సో ఒక్క రోజన్నా మహిళ ళల శ్రమని గుర్తించడానికి మనము మహిళల్ దినోత్సవం అని ఒక రోజుగా గా జరుపుకుంటాం
ఆ ఇంతె అండి మీకేమన్నా ఉన్నాయా మీ ర్
నాయి మరి ఇంకేం లేదండి
ఉమ్
మీరేం చేస్తారండి మీరేం చేస్తున్నారు
నేను రేప్ ఏం లేదండి ఇప్పుడు ఇంట్లో పనులు చేస్తా
అవునా అండి ఇంకా థ్యాంక్ యూఆంటి మీతోోటి మాట్లాడి చాల బాగా అనిపిించింది అండి ఓకే బాయ్